హలో
హలో అండి
హాయ్ అండి బాగున్నారా
ఆ బాగున్నాండి మీరు బాగున్నారా
బాగున్నానండి పని అయిందా అండి
ఆ అయిపోయిందండి
ఇంట్లో పని ఈయాల తొందనే అయిపోయింది అయితే
ఆ అవునండి అన్నీ అయిపోయినాయి ఇక గా అంతే ఇకేమున్నాయి ఇక అన్నీ టకటక చేసుకున్నాండి ఇక చేతన అవ్వట్లేదుదని టక టక చేసేసుకున్నా
ఎట్లాగూ ఇవాళ సండే పిల్లలు ఇంట్లో ఉంటారు తొందరనే అయి చెప్పింది కాబట్టి బలంగా ఉన్నారా
ఉ అవునండి మీ పని అయిపోయిందా
ఇ మాది ఇంగ మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఏం కర్రీ చెయ్యాలి ఏం కర్రీ చేయాలి చూస్తున్నా మార్నింగ్ అయితే టమాటా చేసినాం
హ్మ్ హ్మ్
ఈవినింగ్ అయితే ఏమన్నా చికెనా మరి ఏమన్నా తెచ్చుకోవాలా అని చూస్తున్నా
అవునా
ఏం కర్రీ అండి మీది
మాదా అండి నేను నిన్న బెండకాయ పులుసు చేసినా పాలకూర ఫ్రై చేసిన ఆ ఇక నిన్న కొంచెం కర్రీస్ అట్లనే ఉన్నాయని ఒక ఎగ్ బాయిల్డ్ ఎగ్ చేసినా
ఉ మహు మధ్య ఎమ్మాన ఫంక్షన్స్ వెళ్ళిండ్రా అండి పెళ్లిళ్లు ఏమన్నా ఈ మధ్యేమైనా అయినయా
ఉ ఈ మధ్య పెళ్లిళ్ల కంటే వెళ్లమండి ఇంకా వెళ్ళనే లేదు మొన్నదొక ఫంక్షన్ ఫంక్షన్ కీ వెళ్ళినాం కాని అది చానా దూరం అని చెప్పేసి వెళ్ళలేదు ఇగ మొన్న ఇంకో ఒక ఫంక్షన్ కంటే ఏమో ఈగ వాళ్లు సరిగ్గా పిలిచి పిల్వనట్టు వరకే ఎవరు పోతారని చెప్పి
ఉహూ ఏమన్నా పెళ్లిళ్ల పళ్లి అండి పెళ్ళా ఫంక్షనా నార్మల్ గా
పెళ్ళికేనండి ఇప్పుడు పెళ్ళిళ్ళైతానయి కదా
ఆమ్ ఆహ్ అంటే ఇక మీ దాంట్లో పెళ్ళిళ్ళున్నట్టు ఉన్నాయి అయితే
ఆహ్ అవునండి ఇక చూస్తుంటే చూస్తుండేగా ఉదగి పండుగ అయిపోయింది ఇగ శ్రీరామనవమి దగ్గరకొచ్చింది
ఆహ్ ఇప్పుడు శ్రీరామనవమి తరవాతనే ఉంటాయి కావచ్చు ఇగ పెళ్ల్ళిలు
ఆహ్ అయ్యా మరి తొందర తొందరగానే అయితన్నాయ్ కదా పెళ్ళిళ్ళు
మా ఏందండి అసలు ఈ ఈ ఒక్క నెల ల ఎన్ని ఎన్నోచినై తెల్సాఅండి అసలు
ఆమ్ ఆహ్ అంటే శ్రీరామనవమి అప్పుడు మీరు గుడికెళ్తారా అండి కళ్యాణం చూస్తారా
ఆమ్ ఆమ్ వెళ్తాం ఎక్కువ శివనగర సైడ్ పోతమండి శివనగర్ కాడొక శ్రీరామనవమి ఆ టెంపుల్ ఉంది ఒకటి అన్ని టెంపుల్స్ ఉంటాయి అందులోనే
అవును నాకు తెలుసండి మేమోన్న పోయొచ్చినం రామాలయం
అందులో నాగమయ టె సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది హనుమాన్ టెంపుల్ ఉంది ఆహ్ ఆమ్ ఉంది మన నవగ్రహాలదుంది హు బయటనే బయటనే చే పాట్లు చేస్తారు అన్ని బాగానే ఉంటాయి మస్తు గ్రాండ్ గా చేస్తారు అసలు
అవునా అయితే మేము వెళ్ళినప్పుడు మాకు ఇట్లా కార్డ్ ఇట్ల ఇచ్చిళ్ళు పేపర్స్ లా ఇలా కళ్యాణం జరుగుతుందని మీరు అక్కడికే వస్తారా అండి
ఉహు హు అక్కడికే వస్తమండి మంచిగ ఎంత పద్దతిగా చేస్తరు తెలుసా మన మన ఇళ్లలో ఐదు రోజులు పెళ్లిలకి చేస్తారు చూసారా అ మనా ఇది దాన్ని ఏమంటారు కొబ్బరి ఆకుల కొబ్బరిదుంటది చూసినా మండలు వాటితోటి చేస్తరు తాట ఆ ఏంది పందిరేసి దానిమీద కొబ్బరివన్ని ఏస్తారు చల్లగుండెటట్టు వచ్చినోళ్ళకి ఇబ్బంది కాకుండా ఎండ కొడుతది కదా అండి ఎండాకాలం కదా
ఉహు హు
సి పైన కూల్ గుండేటట్టు అన్ని ఆకులేస్తారు మంచిగా నిమ్మల అ జరుగుతుది కళ్యాణమైతే
ఉహు హు బాగుంటది కదండి కళ్యాణం చూస్తే
ఉ మంచిగా ఐదురోజుల పెళ్ళి పండగ ఎట్లుంటదో అట్లా జరూపుతరండి మస్తు గ్రాండ్ జరుపుతారు అసలు చూస్తాంటే కన్నుల పండగ లా అనిపిస్తా ఉంటంది అంత బాగుంటది
ఉహు అయితే ఇది రా గోవిందరాజుల గుట్ట దగ్గర కూడా బాగా బాగ చేస్తారు కదండి గుట్ట పైన
ఆ అక్కడ ఇంకా బాగుంటది తెలుసా అండి ఆ ఎండకైతే చెప్పులు లేకుండా పైకి ఎక్కుతా అంటే ఎంత మంచిగనిపిసత్తది తెలుసా అదొక మజా తెలుసా మా చిన్న చిన్నప్పటి నుంచి అది ఒక సరదా తెలుసాండి
ఉహు
ఎవరు ఫాస్ట్ గా ఎక్కుతే పైకి వాళ్ళ వాళ్ళకే ఫస్ట్ హరితిస్తారు అని దబ్బదబ్బ ఇగో ఇక్కడనుండి స్టార్ట్ చేస్తామండి ఎవ్వరు ఫాస్ట్ అంటే అమ్మాయిదాంట్లైతే అమ్మాయిలు ఒక ఫైవ్ మెంబర్స్ ఉంటాం అబ్బాయి దాంట్లోయినా ఇగా టెన్ నైన్ అంత మంది ఉంటారు ఎక్కువ అబ్బాయిల దాంట్లో గెలిచేది మా దాంట్లోయితే చిన్నప్పుడైతే
ఉహు
మస్తు మస్తు జరుగుతది అసలు ఎండకి ఆ మందికి మస్తు ఉంటది అసలు పైన
చిన్నగాన్నప్పుడైతే నేను కూడా వెళ్లేది కళ్యాణం అయిపోయినాక మా అమ్మ ఐస్ క్రీమ్ కొనిస్తా అనేది ఐస్ క్రీమ్ కోసం చిన్నగున్నప్పుడు మంచిగా మళ్ళా మా అమ్మ మంచి తీసు ఆహ పులిహోర అన్నమున్న ఐస క్రీమ్ ఇత్తది కదా అని చెప్పేసి అట్లా పోయేది చిన్నగా ఉన్నప్పుడు
ఉహూ
పోయదండి నేను స్కూల్ నుండి రాగానే ఎవరో ఒకరు తీసుకపోయేది మా గల్లీ లా అట్లాని రోజు ప్ర ఇప్పుడు మనకు అవి తొమ్మిది రోజులు చెత్తారు కదా
హు
గోవిందరాజుల గుట్ట కదా మస్తు ఉంటుంది కదండి
బా అనిపిస్తది అసలు
చిన్నగా ఉన్నప్పుడైతే ఆ అదేంటిది గోవిందరాజుల గుట్ట దర్శనం చేసుకొని కిందికచ్చిన నక మస్తు బొమ్మలు ఉండనండి ఎన్ని అంటే అన్ని బొమ్మలు ఉండే ఇప్పుడైతే ఏవి లేవ లేవు అసలుకి అసలు బొమ్మ బొమ్మలు లేకపోయినా పాపం చిన్నపిల్లలకు ఏమన్నా కొందామన్నా అసలు కూడా ఎమన్నా దొరుకు
అసలు ఇప్పుడు ఇదివరకు లెక్క చేయట్లేదు గాని కళ్యాణం మాత్రం మస్తు జరుగుతుంది
ఇప్పుడు అక్కడ రథం పెట్టేది కదండి ఆ ఇప్పుడు అక్కడ ఒకటి రథం పెడుతున్నారు కదా ఇప్పుడు అక్కడ రథం ఉన్నది కదా
ఉం రథం కూడా కదులుతది మళ్ళీ ఎప్పుడంటే ఒక పెల్లి కళ్యాణం జరిగిన అదే సాయంత్రం రథం స్టార్ట్ అయితది ఇగ మా గల్లి కచ్చే వరకు ఒక ఫైవ్ డేస్ పడు ఆ త్రీ డేస్ పడుతదండి అంటే ఇగా మొ మొత్తం తిరగాలి కదా ఊరేగింపు లెక్క మొత్తం తిరిగి అస్తది ఇ రథం అంతా
అసలు ఆ రథం బెట్ర దగ్గర నుండి అయితే అక్క నుండి మస్తు చిన్నగు న్నప్పుడయితే మస్తు షాపులు ఉండేదండి గాజులు అని చెప్పేసి ఆ బొమ్మలు అని చెప్పేసి తీరుకోక స్వీట్లని చెప్పేసి ఇట్లా చిలకలు అని చెప్పేసి తెల్ల తెల్లగా ఏవో ఉంటాయి కదా దేవుడికి సంబంధించిన ఏవేవో ఉండే ఇప్పుడైతే ఏమి లేవండి
అవును ఇది వర కూడా రతం కూడా ఇదివరకు కూడా ఒక నైన్ స్టెప్ చుండే అసలు తెలుసా నైన్ స్టెప్స్ని అండి ఇప్పుడు ఫైయ్యే చేషిలండి ఘోరం అసలు ఆ పైకి ఎక్కాలంటే మాకు భయం అయ్యేది అసలు అట్లుండే అప్పుడు ఇప్పుడైతే ఐదే స్టెప్స్ ఐదు కూడా ఉంటానేవ్వండి బరాబరి మూడే చెతలు మూడు నాలుగు అంతే అందాద ఎంత హైట్ చేస్తలేరు మళ్ళా మా చిన్నప్పుడు అయితే ఇంకా వెటు పుహా ఆటన అండి తట్టు కొలేరండి
పర్లేదండి మనము ఇంకోసారి కుదురినప్పుడు మాట్లాడినప్పుడు మనం అంతాక్షరి ఆడదామండి మంచిగా మీకో పాట అస్తది నాకో పాట అస్ తది ఇప్పుడు మీరు పక్క పక్కన లేకున్నా కూడా మనం పక్కన ఆడుకున్నట్టు చిన్నప్పుడు ఆడుకున్న టు జ్ఞాపకాలు గుర్తొస్తాయి కదండి
అవునండి అప్పటిదే వెరండి అప్పుడు మస్తు ఎంజాయ్ చేసేదప్పుడు అన్ అన్నింటికి అన్నింటికి తిరిగేది చిన్న పిల్లలు లెక్క అన్నింటిగా ఇప్పుడు ఎందు ఎందులో వోయినా పెద్దోళ్ళు అని ఇన్వాల్వ్ పోవాలంటేనే అబ్బా అన్నట్టు అనిపిస్తంది మళ్ళా
ఉహూ
కంతలా పోడ
రోజులు మల్లొస్తాయ
ఉ ఇప్పుడయితే పెద్దగైతానం కదా ఏమన ఏజ్ పెరుగుతాంది ఇగ అవసరమా అసలు అంత స్పెషల్ అన్నట్టు అనిపిస్తదండి అసలు
ఉమ్ అవునవును అట్లాంటి రోజులు లేవు అట్లాంటి కాలం లేవు అసలుకి ఎంత సినిమాలు కూడా మంచి ఉండేఅండి వెనుకట నాకైతే ఎనుకట సినిమాలే మంచిగా అనిపిస్తాయి ఇప్పుడు సినిమాలేమో అంత మంచి అని
అయ్యో అట్లా రా మా అత్త వాళ్ళింటికి ఇప్పటికి పోయినా అవే పాత సినిమాలన్ని ఆ పాటలు ఏందో మా అత్తది ఆ సీన్మలిందో అట్లుంటయి అప్పటి ఇప్పుడు వెరేటిగా ఇప్పుడు అంత వెరటి వెరెటీగా ఉన్నాయి గని అప్పటి పాటలు అప్పటి సినిమాలే వేరు అసలు అర్థమయ్యేటి ఆ పాటలకు కూడా ఇప్పుడైతే అంత కాస్లీ భీతిరుగుతన్లు
అప్పటి వాళ్ళకు ఇప్పటి సినిమాలు అసలు నచ్చవు మా అమ్మ కూడా అసలు ఇప్పటి సినిమాలు అయితే ఏం నచ్చవండి మా అమ్మాయి అన్నీ పాత పాత సినిమాలు అయితే మంచిగా వేట్టుకొని చూత్తంటది ఎప్పుడైనా మాట్లాడతా కదా ఫోన్ చేసినా ఇప్పుడు ఆ ఏం సినిమా చూస్తానవ్ అమ్మా అని అంటే ఆ రక్త సంబంధం అని చెప్పి అన్నా చెల్లెలు అని చెప్పేసి మూడుముళ్ల బంధం అని చెప్పేసి పాత పాత సినిమా మాలు ఉంటాయి కదా మంచి అంటే మా అమ్మ ఇప్పుడు ఏం చూడనే చూడదు అసలుకి మా అమ్మకైయితే ఇప్పటి సినిమాలు అయితే అసలు నచ్చవు ఏమండి ఎందుకో ఏమో
మ్మహ్హ్ ఇప్పుడిది వే అంతా అప్పటిదాన్న బెటరు కానీ ఇప్పుడు అసలు ఎవ్వరు తియ్యలే ఎవ్వరు తింటాండ్లు ఏవ్వరు తినట్లే అసలు ఏం నడుత్తలే కరెక్ట్ గా సమాజమే కరెక్ట్ ముందు పోవట్లేదు అసలు
హ్హ్ హా
మీరు చేస్తారా అండి భక్షలు
ఆ భక్షాల నాకు పైన మొత్తం అతుక్కున్నది మా పక్క నాంటి కొంచెం మంచి నాకు హెల్ప్ చేసింది ఆమె గోధుమ పిండి కలిపితే గోధుమ పిండి తోటి రావురా అని చెప్పి అప్పటికప్పుడు మైదా పిండి కలిపి
అవునా గోధుమ పిండి తోటి చేస్తం కదండి మేము కూడా మరి
మాకు ఎక్కువ మందంగా వస్తాయండి నాకు కొంచెం సన్నగా రావాలి మస్తు సన్నగా చేసింది ఆంటీ అది మనకు కారంబిల్లల మిషన్ ఉంటది కదా డైరెక్ట్ దాంతోటే ఒత్తింది దాంతోటే ప్రెస్ చేసింది మళ్ళ దానితోటే ప్రెస్ చేసి మళ్ళా కాల్చింది మస్తు ఉన్నాయి అవ్వయితే
కానీ మందంగా ఉంటేనే తినే టేస్ట్ వేరు గా వస్తుందండి మందంగా ఉంటే
ఏ నాకు చిన్నప్పటి కాంచెలి అవి కొంచెం పల్సగుంటేనే తినబుద్ది
అవును కానీ కొంచం ఇగా అందంగా ఉన్నా కూడా మనకి పూర్ణం తిన్నట్టు ఉంటది మంచిగా కదండి
అవునండి అవునవును ఒకసారి మళ్ళీ ఇంకోకటి రవ్వ తోటి ట్రై చేస్త కందగడ్డ తోటి కూడా ట్రై చేస్తారు కదండి
కందగడ్డనా అంటే ఏం చేస్తారు అందులో
ఇప్పుడు కందగడ్డ ఉడకబెట్టి దాన్ని కూడా మంచిగా ఇట్ల మెత్తగా ఆ మరి ఆ బాల్స్ లాగా చేసి చేస్తారు అది కూడా మంచిగా ఉంటుంది మా అమ్మ చేస్తది
అంటే మన మన గ్యారల్ చేసే మిషన్ తోడి చేేస్తారా లేకపోతే నార్మల్గా ఒత్తుతరా
అంటే అది నాకు తెలవదండి మా అమ్మ చేసేది చిన్నగా ఉన్నప్పుడు అట్లా అని సరే అండి ఉంటాను
ఓకేనా